హలో ఆవి వినిపిస్తుంది ఏం చేస్తున్నావు.
ఇగో ప్రాజెక్ట్ చేస్తున్నా, కడజల్లో చేస్తున్నా నేను.
కర్సారా అది అంటే వెబ్సైటా?
అంటే ఆ వెబ్సైట్ అంటే మనం మ్య డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి.
ఆ
దాంట్లో ప్రాజెక్ట్స్ మనం అడుగు చాటిస్. స్తే అదే ఇస్తుంది మొత్తం. ఆ
అవునా
ఉవ్వు ఏదైనా ప్రాజెక్ట్ మొత్తం అదే ఉమ్ఇస్తుంది ఇంకా.
ఓకే ఈ కోడ్ వర్డ్స్ అది కదా?
కోడు
కోడ్వడ్స్
కోడ్ వర్డ్స ఆ
ఆ
అది కూడా ఒక యపా
అంటే అది కూడా ఒక వెబ్సైటే, అది అన్ని ఇస్తది మొత్తం.
అచ్చా అచ్చా ఇగో దీంట్లో ఇప్పుడే. నేను అంటే ఆల్రెడీ ఇలా వాడుతున్నా కదా! సో లిమిట్ అయిపోయింది.
అచ్చా యన్ అంటే క్రెడిట్స్ ఉంటాయా డైలీ.
డైలీ అని కాదే, మరి దాని ఇష్టం మరి ఎక్కువ వాడుతూ ఉంటే ఇగా. అప్డేట్టూ ప్రో అని వస్తది ఇగ ఇప్పుడు వాడలేం మళ్ళా సడన్ గా చేస్తే మళ్ళ వస్తుం. ఏ నేను రీసెంట్ గా ఓపెన్ చేసిన చేద్దాము అని.
ఆ ఆంటీగ్రావిటీ ఉందా?
ఆంటీ ఆంటీ గ్రా అంటే?
అదేం లేదు ఇప్పుడు విఎస్టి కనెక్ట్ చేసి ఉంటాము. నువ్వేదన్నా ఆ యాంటీగ్రావిటీ అందులో ఈజీగా అయి. సరేదా అదే రన్ చేసుంటాయి ఆ.
అవునవును
ఈన ఇట్లనే చేసిండు లవాబులం మొత్తం ప్ర.
అచ్చ్చచ్చ నేను పొల్ల మొన్న రీసెంట్ నేనే కదా ప్రాజెక్ట్స్ దీంట్లోనే చేస్న చేస్తే నేను ఓన్లీ రన్ కమాండ్ ఇస్త, అదే రన్ చేస్తది డివాబ్స్.
ఆ అంటే ఆగుమె పిలుస్తుంది. ఆమె పిలుస్తుంది పిలుస్తుంది ఆమె. ఆ పైనుంటరూ
లవాబుల్ అంటే కిం ద అదొస్తదే లవాబుల్ లవ్ చేసినారని.
ఆహా
అంటే లైక్ మార్క్ లాగా వస్తుంద అనమాట.
అది వస్ అంటే దాని యాప్ స్తుంది గదా?
ఆ కింద క్రియేటెడ్ బై లవబుల్ అని ఒస్తది.
అది ఎడిట్ జేసుకోవచ్చు మనం దాన్ని తీశేయాలనుకుంటె.
ఎట్ల తీస్తారే ప్రాజెక్ట్లు.
అది కదా అది హెచ్ టీ ఏం ఎల్ లో ఆ హెడర్ సెక్షన్ దెగ్గర అ లవబుల్ యాప్ అని ఉంటది ఇది తీశెయ్యాలి.
అచ్చ అచ్చా.
మ్మ్
సేమ్ టీమా అంటే మీ ఇద్దరూ.
ఎవరెవరు నేను ఆయననా.
అ ఆ ఆ
కాదు నేనూ ఆమె ఫోటీన్ మ్మ్
అయిపోయింద మరి చేషినవ ప్రాజెక్ట్.
చెయ్యలేదు చేస్త ఇగ రేప్గూసుట.
అదే రన్నింగ్ ప్రాజెక్ట్ కావాలంట ఆమెకి అందుకే చూస్తున్న.
ఓకే మనకి మరి ఆమె తీసుకుంటుంది కదా రివ్యూ తీసుకుంటది చూడు ఆమె.
ఆ ఆమె జస్ట్ ఉండే ఆమె.
చలో
ఏమో మరి తీసుకుంటే ఫస్ట్ నుంచి అయితే మనకి రమాదేవి అని ఉండే.
ఆ
కనీ ఫస్ట్ నుంచి ఆమె అంత పట్టిచుకొలే అంటె ఆమెక్కూడ ఏం తెలియదంటనే రమాదేవి కీ మా మొన్నా చెప్పింది నాకసలేం ఇన్ఫార్మ్ చేయట్లేదు వాళ్లు మొన్నా మనము చెప్తెనే అర్థం అయిందండి ఇట్ల ఏఐ ప్రాజెక్ట్ ఒకటి తీసుకో అ నీ వాళ్ళకి చెప్పాలి అని. తర్వాత అన్నది మీరు చేసుకోండి వాళ్ళు ఎలా చెప్తే వాళ్ లేయండి ఒకవేళ నే నేను ఏమన ఉంటె చెప్తాను అని అన్నది. అంటే ఇంకా రివ్యూస్ ఈమనే తీసుకుంటదేమో.
రేపేంటిమరి ఎక్కడికోతున్నావ్.
ఏడికిలేదూ ఇంట్లోనే
ఇంట్లనేన.
మ్మ్ ఇంట్లనె ఏదో ఒకటి చేసుకుంట కూస్
మ్మ్ ఏం గుడికి అట్లా.
ఏ లేదె అన్ని చేసేవరక్ టైం పడుతది.
ఎందుకు ఇగ రోజు లేట్ ఒస్తున్నవ్.
రోజంటే ఇంకా వీళ్ళు ఎవరావట్లేదు గదా. అనీ అమ్మా ఒస్తున ఏ ఫ్రెండు
ఓ కామెనె.
ఒక్కామెనా ఆమెనే ఒదిలేస్కుంద.
మిమ్మల్న.
ఉ అంటే ఇగ ఏం చెప్తవ్ ఇగ. ఆమె అంటే నాతోనేం లేదే వేరే వాళ్ళతోన్ అ కాని నాతో మాట్లాడలేదు నేను కూడా వదిలేసినా ఇంక సరే అ
ఓ ఫ
ఇంకా చెప్పు
ఇంకా పొద్దున అవుంది తర్వాత మాట్లాడ పొద్దున గురించి ఎందుకు కాలేజ్ చెప్తనంవ్ గా
ఆ ఏ తయనే కష్ణ ఆ
ఇత్తినష్వా
మీ ఫ్రెండ్ కూడా మీ ఫ్రెండ్ కూడా ఉండే ఒక ఆమె
హమ్
ఆమె ఇంకా కానీ త ఉండే మేము ఇక్కడ గేమ్స్ ఆడుకున్నాం
ఓహో ఆనా ఏం సడరా కుద్దురం చాలా చేయిసరా
ఆ థర్డ్ ఫ్లోర్ లో ఏసీ క్లాస్ ఉంది అం
అ కన్న ఓపెన్ క్లాస్
క్లాస్ వేడి ఉందని మనం వేరే క్లాస్ థర్డ్ ఫ్లోర్ పోయినాం
అవున అవును కింద ఏసెస్ లేవుగాద
ఉ ఉ
అదే మీరు మార్నింగ్ వస్తున్నారు కదా ఈంగ్ వస్తున్నారా అని
ఏం లేదు అంటే మళ్ళీ నాకు ఆఫ్టర్నూన్ ఇబ్బంది అవుతుది కదా
అవునవున అవును మళ్ళీ బస్ దొర్కో
ఆ మార్నింగ్ వచ్చి కూర్చొని ఎగ్జామ్ అంతే
ఇ ఎట్లదా సాటర్డే మార్నింగే ఉంటదేమో కదా
మా ఆమె ఏం చెప్పలేదు అమె ఈ రోజ ఈ రోజ టాపిక్ ఏప్ప ఈరోోజు తనే ఎక్సల్ షీట్ అని ఒకసారి అన్న తర్వాత ఆహా పేపర్ లో రాసియంండి అని ఒకసారి మొత్తం క జ కలాంజి ఆమె కసల వాళ్ళ కూడా తెలుస్తారు ఇామాయకి
మనకి మనం మాట్లాడుతే మళ్ళీ మాట్లాడుతుంది గంటలు గంటలు మాట్లాడుతుంది
అ
చ్చట బాగా పెడుతుంది కానీ చేసేని పనులన్నీ మళ్లెక్కలాం జీవ
ఆ ఈ రోజే తీసుకుంటే అ పోయేది మార్నింగ్
ఆమె అన్నదంట మార్నింగ్ ఇస్తే ఇవ్వండి అని అన్నదంట
నిన్న సెకండ్ పీరియడ్లా ఎవరైనా ప్రిపేర్డ్ ఉంటే చెప్ప ఇవ్యండి అని అన్నది కాకపోతే డాక్యుమెంట్ కావాలని ఆమె ఫార్మట్ ఎట్లాతుంది తెలుసా ఈ లైన్ ఎట్లా ఉండద్దు ఈ ఫార్మట్ ఇంత ఇంతనే ఉండాలి దీని పాంంట సైజు ఆ అది ఆ ఫంట్ పెట్టాలి
ఆ పర్టికులర్ గా చూస్తదంట రిపోర్ట్ అన్నది మరి తనకి ఏదో లైక్ ఒక రిపోర్ట్ పెడితే అయిపోతుంది కదా మ మ చూసుకని పోతే ఆమె న గుచ్చు గుచ్చు అడిగా అ ఇప్పుడు ఏది అడుగుత అయిపోతుండే కదా మళ్ రేల్లుండే
ఉమ్ ఏమో ఆమె ఏది జెబ్ దామని బోతే ఇంకొకటి చెప్తది
అయ్యో మళ్ళీ ఇప్పుడు పైసలు వేస్ట్ అయితయి మనం చేయాల అనుకుంటు
అంటే ఇంటర్నల్ కి సాఫ్ట్ కాపీ అన్నది. ఎక్స్టర్నల్ కి హార్డ్ కాపీ అన్నది. అంటే మనం జీరాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదు ఇంటర్నల్ కి
వద్దంటనా
ఆమెనే అన్నది. ఇంటర్నల్ కి సాఫ్ట్ కాపీ ఎక్స్టర్నల్ కి హార్డ్ కాపీ అని
అవునా అంటే మొన్న వేరే వాళ్ళు పోయి అడుగుతే అన్నది అదే థర్మల్ బైండింగ్ జేప్పిచ్చు కొని రమ్మని అనన్నది గదా
థర్మల్ బైండింగ్ అవి ఇవి ఏం వద్దమ్మా అని అన్నది.
అచ్చా అంటే కొ ఇద్దరు వెళ్ళిరన్నమాట వెళ్ళడుగుతే ఇలా ఏం చేయాలి. అంటే పిపిటీ చేయమన్నది. వర్కింగ్ చేయమన్నది. ఇంకా రిపోర్ట్ కావా లి అని అడిగిందంట రిపోర్ట్ కూడా థర్మల్ బైండింగ్ అన్నది.
మార్నింగ్ క్లాస్ లో లేరు గదా మీరు
ఆ మేము లేము అవును అప్పుడప్పే వచ్చి చెప్పిందంట నేను గూడా ఇన్నా అయితే ఓకే లే సాఫ్ట్ కాపీ ఎ ఏం గాదులే
మరి మళ్ళీ ఒకసారి మెసేజ్ చెయ్యాల ఆమె ఒ ఒక్కొక్కసారి ఒక్కోలా అంటుంది ఆమె మూడు ఎప్పుడు ఎట్ల చేంజ్ అయితదో తెలుస్తలే
ఉంటారు గదా ఎవరో చేసే వాళ్ళు వాళ్ళకి చెప్పాలింకా చేయమంటే వాళ్ళు కనుక్కొని జెప్తరు.
ఉమ్
వాళ్ళు జెప్తే దెలుస్తదింగా
ఇంకా ఏం కర్రీ
ఏంటే ఏం నేనా నేనేం చేయలేదే జస్ట్ ఒ కడ్జేసిచ్చినా బీన్స్ బీన్స్ కడ్జేసిచ్చినా
ఆ
ఆ ఎవర్ని ఏం అడుగుతున్నావ్
నీకొచ్చా అసలు
వచ్చే
అచ్చా ఓకే
సరేనే బాయ్
ఓకేే బాయ్
బాయ్